అ హలో ఆ హలో బ్రో ఏం చేస్తున్నావ్
ఏం లేదురా ఇప్పుడే భోజనం చేశా
ఉహు ఏ ఈ రోజు ఎలా గడిచింది మరి
మామూలుగానే రా కొంచెం పని కొంచెం ఫోన్ ను
ఉహు ఫోన్ లేకుండా రోజు గడవడం చాలా కష్టం అయిపోయిందిలే ఇప్పుడు
అదేరా ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే గంట పోతుంది దాంట్లోనే
ఆహా నిజమే నేను కూడా ఐదు నిమిషాలు అనుకుంటా తర్వాత చూస్తే ఒక గంట ఈజీగా అయిపోతుంది
అంతే కదా ఎట్ల గడిచిపోతుంది కూడా తెలిదు టైమ్
ఉ సరే బ్రో ఫ్యూచర్ ఫ్యూచర్ గురించి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మరి
ఉన్నాయి రా ముందు ఒక మంచి జాబ్ రావాలి
ఉహు ఏ ఫీల్డ్ లో రావాలనుకుంటున్నావు జాబు
ఇంకా ఎగ్జాక్ట్ గా డిసైడ్ కాలేదు గాని టెక్నికల్ సైడ్ లో ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నా
ఉ నైస్ మంచి దే నేను కూడా ఫస్ట్ జాబ్ గురించి ఆలోచిస్తున్నాను ఇప్పుడు
ఇంట్లో వాళ్ళు కూడా అదే అడుగుతుంటారు కదా
ఆ అవును నా చదువు అయిపోయిక ఏం చేస్తావు అనే క్వశ్చన్ డైలీ ఉంటది
ఆ మా ఇంట్లో కూడా అదే సిచ్యువేషనే
ఉ జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ శాలరీ తో ఏం చేస్తావు
ఇంట్లో వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కొని ఇస్తా
ఉ నైస్ నేను కూడా అదే అనుకుంటున్నా ఏదైనా ఇద్దామని
పేరెంట్స్ కోసం ఏదైనా కొనడం స్పెషల్ ఫీలింగ్ అనిపిస్తుంది అబ్బా నాకైతే
ఆ నిజమే మన కోసం వాళ్ళు చాలా చేస్తారు కదా ఆ మాత్రం ఉంటది
అవును చిన్నప్పటి నుంచి మనకోసమే చాలా కష్టపడుతుంటారు కదా అన్నీ మనకోస్
ఊ నీ డ్రీమ్ బైక్ లేదా కార్ ఏదైనా పెట్టుకున్నావా
బైక్ అయితే పల్సర్ నచ్చుతుంది నాకు
ఉ మంచి ఛాయిస్ ఏయ్
నీకు ఏమైనా డ్రీమ్ బైక్ కార్ ఏమన్నా ఉందా
ఉ నాకు కూడా కారు కంటే బైక్ అంటేనే ఎక్కువ ఇష్టం లాంగ్ రైజ్ లాంగ్ రైజ్ కి బైక్ లో వెళ్ళడం చాలా ప్రశాంతంగా ఉంటుంది
లాంగ్ రైడ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అబ్బా
ఉహ్మ్ ఇంకా లాంగ్ రైడ్ అంటే ఫ్రెండ్స్ తోనే ఇంకా ఫ్రెండ్స్ తోనే లాంగ్ గా వెళ్ళడం చాలా ఫన్ ఉంటది
అవును జర్నీలో జరిగే కన్వర్సేషన్స్ చాలా మెమొరబుల్ అసలు చాలా గుర్తుండిపోతాయి కదా అందరికీ
ఉ ఇంకా స్కూల్ డేస్ ఫ్రెండ్స్ ఇంకా కాంటాక్ట్ లో ఉన్నారా నీకు
కొందరు ఉన్నారు కొందరు బిజీ అయిపోయారు వాళ్ళ వాళ్ళ లైఫ్ లో
మ్ లైఫ్ అంటే అంతే కదా అందరు తమ పనుల్లో బిజీగా ఉంటారు
అదీ నిజమే
మ్ ఫ్రీ టైమ్ లో ఎక్కువగా ఏం చేస్తుంటావు మరి
యూట్యూబ్ చూస్తా సాంగ్స్ వింటా ఇంకా మూవీస్ ఏమైనా నచ్చితే అవి చూస్తా
మ్ సాంగ్స్ అంటే ఏ టైప్ సాంగ్స్ అవి
అంటే నాకు బాగా నచ్చేది మెలోడీ సాంగ్స్ ఎక్కువ వింటా ఉంటా
ఊహు నా కూడా మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టం నైట్ నైట్ టైం లో అయితే ఇంకా హెడ్ ఫోన్స్ పెట్టుకొని అలా వింటూ పడుకుంటా
అవునా నైట్ టైమ్ హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది కదా
మ్ మ్ స్ట్రెస్ నీకు స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం చేస్తావు
కొంచెం బయటికి అలా వాక్ వెళ్ళలి కొంచెం నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతా ఉంటా
మ్ అదైతే గుడ్ హ్యాబిటే
మీకు
నేనైతే ఇంకా జిమ్ కి వెళ్తా లేదా ఇంకా మ్యూజిక్ వినుకుంటా అట్లే కుర్చు చిండా
ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంటే కదా
మ్ అవునవును హెల్త్ బాగుంటేనే అన్ని చేయగలం కదా
అది కూడా కరెక్టే లే
మ్ ఒక ఐదేళ్ళ తర్వాత నిన్ను నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు ఐదేళ్ళ తర్వాత
ఐదేళ్ళ తర్వాత అంటే ఒక గుడ్ మంచి జాబు స్టేబుల్ లైఫ్ సంతోషమైన హ్యా ఫ్యామిలీ అందరు అలా ఉండాలని చూడాలనుకుంటున్న
మ్ మయి మంచిదే లే సింపుల్గా బాగుంటది
ఈ పెద్ద పెద్ద గోల్స్ కంటే పీస్ ఇంపార్టెంట్ కదా
మ్ అదే మనకి ప్రశాంతంగా ఉంటే అదే చాలు
మ్ నిజేమే
మ్
ఇంకేం నీ మిత్రుల్ని ఎవరన్నా కలిసావా
మ్ మాములే ఇంకా రోజు కలుస్తుంటా
ఆ రీసెంట్ గా ఎవరిని క రీసెంట్ గా ఎవరిని కలిసావు
రీసెంట్ గా ఉన్నాడు ఒక ఫ్రెండ్ ఇక్కడే ఇంటి దగ్గరే
ఆహా
మ్ ఇంకా అలాగే వాంతోనే తిరుగుతూ
ఆ మీరు కలిసినప్పుడు ఎక్కువగా ఏంటి గురించి మాట్లాడుతూ ఉంటారు
ఏ అదేదని ఏం లేదు ఇంకా ఏదో ఒక విషయం మాట్లాడుకుంటూ అన్నటిదగల్దు
ఆ ఈ సీజన్ లో చాలా వర్షాలు పడుతున్నాయి కదా
అందుకే ఇంకా వర్షం పడినప్పుడు ఖచ్చితంగా టీ ఉంల్సిందేది
ఆ ఈ రోజు మా ఇంటి దగ్గర అయితే చాలా పెద్దగా వర్షం పడింది తెలుసా
ఉ మా సైడు పడింది కానీ గాలి ఎక్కువ వచ్చింది
ఆ మా ఇంటి దగ్గర పిడుగుడు పిడుగులు పడ్డం వల్ల చాలా నష్టపోయారు తెలుసా
హ ఇంకా ఈ మా దగ్గర అయితే ఇంకా గాలికసాల అన్నీ ఎగిరిపోయి వైర్ల మీద పడి కరెంటే లేదు
అవునా ఇలా ఉంటే చాలా కష్టం అబ్బా
అస్సలు చాల అంటే చాలా కష్టం ఇంట్లో సరిగ్గా నిద్ర కూడా పట్టదు ఉ
కాలేజ్ లేదా మీకు
ఆ కాలేజ్ ఉంది ఏమంటే మనం డైలీ వెళ్ళట్లేదంతే
ఆ నువ్వు డైల్ నువ్వు కాలేజ్కి ఎందుకు వెళ్తావు
మామూలుగంటే వెళ్తా పొద్దునే తొమ్మిదిన్నరకు అలా
అవునా
నువ్వెన్ని గంటలకి పోతావ్ మరి
నేను పది గంటలకు వెళ్తా
పది గట్లక
ఆ
ఉమ్
మీ ఇంటి నుంచి కాలేజ్ ఎంత దూరం ఉంటది
బో మాది కొద్ది ఎక్కువ దూరగానే సారే మరి ఆ
కిలోమీటర్లు ఉంటాది
మీది ఆరు కిలో మాది ఇరవై కిలోమీటర్లు వస్తుంది కొద్దిగా డైలీ ఇరవై కిలో ఇంకా బైక్లోనే మనకు ముందే బైక్ రేస్ అంటే ఇష్టం కదా ఇంకా డైలీ బైక్లోనే ట్వంటీ కిలోమీటర్స్ పోవడం ట్వంటీ కిలోమీటర్స్ రావడం
ఒకనేే పోతవా లేదా ఫ్రెండ్స్తో పోతావా
లేదు లేదు ఒకన్ని డైలీ అంటే ఇంకా అది చాలా బోర్ అసలు అందుకే ఫ్రెండ్స్ గానే ఉండరు ఇంకా ఫ్రెండ్స్తోనే మార్నింగ్ వెళ్ళదా అలాగే వెళ్దాదుం
అవునా సాయంత్రం ఎంతకని ఎన్ని గంటలకు అయిపోతది కాలేజీ
సాయంత్రం అయిపోతది సాయంత్రం ఫోర్ థర్టీ కల్లా అయిపోతది ఇంక మేము అక్కడ ఇక్కడ ఆగి టీ తాగి ఇంటికి వచ్చేళ్కు ఫైవ్ థర్టీ అవుతది
ఆహ మీ కాలేజ్ లో బాగా నచ్చే ప్లేస్ ఏది నీకి
కాలేజీలో నచ్చే ప్లేస్ అంటే మనకి ప్లే గ్రౌండ్ ఎక్కువ ఇష్టం ఎక్కువ మనం క్లాసుల్లో మ్
గ్రౌండ్ లో చాలా స్పోర్ట్స్ నేర్చుకోవచ్చు కదా
మ్ అదే కాక మనం క్లాసుల్లో కంటే గ్రౌండ్ లోనే ఎక్కువ ఉంటాం
అవును బాగా ఫిట్నెస్ కూడా బా మెయింటైన్ చేయొచ్చు గ్రౌండ్ లో ఉండడం వల్ల
ఉమ్ ఇంకా మీదెలా
మాది అంతే నేను కొద్దిసేపు క్లాసులు వింటా
ఉమ్
ఇంకా మల కొద్దిసేపు గ్రౌండ్ లో ఉంటా క్రికెట్ ఆడతా ఫ్రెండ్స్ తో కలిసి
ఊహు
కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయితది కదా
ఊ అదే అది కరెక్ట నేను నేర్చుకుంటున్నా నిదానంగా బౌలింగ్
అవునా
ఊ
బౌలింగ్ వేయడం వల్ల మంచి ఎక్సర్సైజ్ అవుతది కదా చేతులకి లెగ్స్ కి
ఊ కొద్దిగా హ్యాండ్ మూమెంట్ రన్నింగ్ అన్ని బాగుంటది అందుకే ఇంకా బౌలింగ్ ఆడదాం బౌలింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నా
అవును బ్యాటింగ్ ఆడడం వచ్చా
ఊ పర్లేదు ఒక రకంగా ఆడు తానంతే ఎక్కువ మనకి బౌలింగ్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి లైట్ గా ఆడతా
ఆ ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదా ఏ టీం అంటే బాగా ఇష్టం
ఊ అది ఈది అని ఎం లేదు చూసుంటాం ఏది ఆడుతుంటే దాన్ని చూస్తూ అలా టైం గడిపిస్తాం
అవునా
ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు
ఏం లేదు జస్ట్ అలా బయట తిరుగుతా ఉన్నా
ఊ వాకింగ ఇంకా
ఆ ఇగ అంతే ఇప్పుడే అన్నం తిన్నా
ఉ తినిన్ తర్వాత వాకింగ్ అంటే కొద్దిగా మేలే లే
ఆ కొంచెం పొట్ట ఫ్రీ అవుతుంది కదా
ఉ నైడ్ కొద్దిగా స్లీపు మంచి దొరుకుతది
అదే పడుకున్నప్పుడు మంచిగా నిద్ర రావాలని ఇట్లా వాకింగ్ చేస్తా ఉంటా ఒక హాఫ్ అన్ అవర్
ఊ ఉ మా మా సైడ్ కరెంట్ లేదు ఒకవేళ కరెంట్ వస్తే నైట్ ప్రశాంతంగా పనుకోవచ్చు
అవును నా ఫోన్ లో కూడా కరెంట్ లేక ఛార్జింగ్ అయిపోయింది
ఊ చార్జింగ్ పెద్ద ఇబ్బంది కరెంట్ పోతే
అవునవును
ఊ బవర్ బ్యాంక్స్ అవన్న మెయింటైన్ చేయాల
ఆ
కానీ కరెంట్ ఎప్పుడు వస్తుదేమో అస్సలు అర్థం అవట్లేదు
అవును అదే నాకు కూడా అర్థం కాలే
ఉమ్ సరే మరి ఇంకేంటి
ఇంకా ఏం లేదు నువ్వే చెప్పాలి
ఊ సర్లే మరి ఇంకా నేను వెళ్ళి నిదానంగా ఇంకా ఇంకా తినేసి పనుకుంటా
సరే అయితే వెళ్ళి పడుకో
ఊ సరే మరి బాయ్
ఆ బాయ్